ఎలా ఉన్నాయి
బాగున్నా అండి మీరె ఎలా ఉన్నారు
ఉం సూపర్ అండి ఏం చేస్తుంటారు మీరు
కాళీ ఏ నండి స్టూడెంట్ నేను
ఏం చదువుతున్నారు
డిప్లొమా కంప్లిటెడ్ అండి
డిప్లమా కంప్లీట్ అయిపోయిందా విచ్చు గ్రూప్ డిప్లొమాలో
సివిల్ ఇంజనీరింగ్ అండి
ఆ ఎందుకు సివిల్ ఇంజనీరింగ్ ని ఎంచుకున్నారు మీరు డిప్లొమాలో
నార్మల్గానే అండి. అది తీసుకోవాలనిపించింది. ఇంట్రెస్ట్ అందుకే తీసుకున్నాను.
ఓకే ఓకే మరి ఇంతకి నెక్స్ట్ ఏంటి వాట్ నెక్స్ట్
ఈసెట్ రాసి బీటెక్ జాయిన్ అవ్వాలండి.
ఈ ఇయర్ అయిపోయిందా డిప్లొమా మీకు
అయిపోయి వన్ ఇయర్ అయిపోయిందండి. ఈ ఇయర్ ఆగిపోయాను. జాయిన్ అవ్వలేదు.
ఈసెట్ రాయలేదా అండి
రాయిలె రాసాను కానీ జాయిన్ అవ్వలేదు.
అయ్యయ్యో అవునా
ఉ
ఓకే ఓకే మరి ఎలా ఉంది మీ ఎడ్యుకేషన్
పర్లేదండి బానేఉంది
ఉం మరి ఇంతకి లంచ్ అయిపోయిందా అండి.
లంచా తినేసానండి మీరు తిన్నారా
ఉం జస్ట్ నౌ అమ్మ ఏన్ కూర్లు
టమాటా మునక్కాయ్
ఓకే ఓకే మంచిది ఈరోజు సాటర్డే కదా మరి ఇంట్లో ఏవన్నా వర్క్ లాంటి ఎవన్న చే చేస్తన్నావా
లేదండి ఖాళీ ఏ
ఖాళీగానే ఉంటావా మరి ఏం ఇంట్లో ఉన్నావు కదా ఏన్ని కోర్సెస్ లాంటివి ఏమి నేర్చుకోవట్లలేదా
లేదన్
మీ అమ్మ మీ నాన్న అందరు బాగున్నారా
ఆ అందరు బాగనే ఉన్నారు
ఉం మీ క్లైమేట్ ఎలా ఉందండి అక్కడ
ఉం ఎండ్లు బాగున్నాయండి
బాగ కొడుతున్నాయా ఎండ్లు
ఉం
వర్షాలంటవి ఏం పడట్లేదా
లేదండి
అయ్యో మరి ఎండ్లు చాలా మండిపోతున్నాయండి అసలు బయటకి ఎక్కువ తిరక్కండి. డిహైడ్రేట్ అయిపోయిద్ది బాడీ.
అలాగే అలాగే అండి
ఉం టైం కి వాటర్ తీసుకోండి
హ
ఉం మీ వాయిస్ చాలా బాగుందండి
చ్చ
ఊమ్ ఎస్ అండి మీ వాయిసే చాలా బాగుంది.
నా వాయిస్ ఏంటండి చిన్నపిల్లల వాయిస్ ఉన్నటుండిది అయితే
బ్లాంక్ అంటే ఇప్పు డిప్పుడు మీకేమన్నా ఫార్టీ ఇయర్స్ ఉన్నాయా అండి చిన్నపిల్లలే కదా బ్లాంక్ హలో
చెప్పండి చెప్
ఉ ఉమ్ ఇంతకీ మధ్యాహ్నం లంచ్ అయి పోయింది మరి ఏం చేస్తున్నారు పడుకుని నిద్రపోతున్నారా
లేదండి నార్మల్ ఫోన్ చూసుకుంటున్నను
ఓకే ఏది ప్రిపరేషనా ఈసెట్ కీ
కాదండి పొద్దునన చదివేసుకున్నాను కొంచె చూసేపు ఇప్పుడు ఖాళీయే
ఓకే ఓకే
బ్లాంక్
ఈ ఎండగా ఉంది కదా బాగా బయట
ఉమ్ ఉమ్
కొంచెం ఇబ్బందిగానే ఉండిద్ది లెండి చదువుకోడానికి కొంచెం కూల్ అయ్యాక ఒక క్లైమేట్ అప్పుడు చదువుకుంటే బాగుండిది మీకు వంటలు చేయటం వచ్చ
ఆ అలా అలా కొంచెం కొంచెం లైట్
ఓకే ఓకే ఈరోజు స్కూర మీరే చేసారండి
బ్లాంక్
హలో
హలో
ఆ ఈరోజు కర్రీ మీరే చేసారాండి
లేదండి మా అమ్మే చేస్తది
ఉమ్ మీ అమ్మ ఇంట్లో అందరు మీ మమ్మీ ఏం చేస్తారు
మా మమ్మీ టీచర్ అండి
ఓకే ఓకే ఏ సబ్జెక్ట్ చెప్తారు
హిందీ
ఓ నయిస్ అండి మరి మీరు నెక్స్ట్ బిటెక్కి ఏ గ్రూప్ తీసు కోవాలనుకుటున్నారు
సివిల్ నండి
సివిలే తీసుకుంటారా ఏ అండి మీకు సివిల్ అంటే అంత ఇటమా ఏంటి
ఆ అవునండి
బాగా లైక్ చేస్తున్నట్టున్నారుగా సివిల్ ని
ఉమ్
సివిల్లొ ఇప్పుడు వచ్చేటప్పటికి అసలు ఏం చేయ్యాలనుకుంటున్నారు మీరు సివిల్ లో బ్లాంక్
నార్మల్ సివిలే తీసుకుంటానండి ప్రజెంటైతే.
ఆర్కిటెక్చరా.
ఉహూ నార్మలేనండి.
నార్మలే తీసుకుంటారా.
ఉ
కానీ ఆడపిల్లలకి సివిల్ల్లో చాలా ఇబ్బంది కదండి
పర్లేేదండి
పర్లేదా.
ఉమ్.
సరే సరే మరి అయితే ఇంకేటమ్మ సంగత్. తులు మరి ఇంకేంటి నీ హాబీస్ ఏంటి.
హాబీస్ అంటే పెద్దగా ఎంలేవండి.
అస్సలు ఒక హాబి కూడా లేదా.
లేదండి.
ఏమండీ మనిషన్న తర్వాత హాబిస్లా. కొన్ని ఉంటారు కదండి.
నాకు లేవులేండి.
ఉమ్. మరి ఎట్టు ఖాళీగా ఉన్నారు కదా మరీ ఎంబ్రాయిడరింగ్ అనో టైలరింగ్ అనో ఏదోటి నేర్చు. నేర్చుకోవచ్చు కదా.
నేర్చుకుందాంఅండి తొందర ఏముంది.
ఉమ్ బాగా చదువుకోమ్మా మంచి లైఫ్ లో సెటిల్ అవుతావు.
అలాగే నండీ. మీరేం చేస్తుంటారు.
నేను హౌస్ వైప్న్ండి.
ఉమ్.
చదువు లేకపోతే ఈ సొసైటీలో వాల్యూ అనేది అసలు ఉండదండి.
ఆ అవును నిజమేనండి ఉండదు అండి.
బాగా అసలు ప్రతి వోళ్ళకి ఎందుంటే మనం ఏంటో ఇది చేస్తున్నాం అన్నట్టు ఉంటాది.
ఉమ్ ఉహూ.
బాగా చదువుకోవాలి ఏం చేస్తారు మీరు. మీకు అమౌంట్ గవర్నమెంట్ అమౌంట్ అంతా బానే పడుతాయా అండి.
లేదండి మాకు టూ ఇయర్స్ గవర్నమెంట్ అమౌంట్ పడలేదు.
అందుకోసమనే గవర్నమెంట్. కరెక్ట్ లేదు దాని తోడు చదువులు ఆగిపోతున్నాయి పిల్లలైయి. ఏం చేదం అలా అయిపోయింది. మరే. బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేయాలి అనుకుంటున్నారా. మ్యారేజ్ చేసుకోవాలీ అనుకుంటున్నారా.
జాబేనండీ.
జాబే చేస్తారా మరి ఏమన్నా. హెల్ప్ చెయాలి అదిఇది అని చెప్పలనుకొని ఏమన్నా అనుకుంటున్నారా.
అనుకున్నా అండి.
నేను బిటెక్. ‌ కా అయిపోయిన తర్వాత మాకు మా ఇంటి కన్స్ట్రక్షన్ కి కొంచం. మార్కింగ్ గీసి పెడుతురండి కొంచెం ప్లాన్ ఎస్సి పెడుదూరుగాని.
అలాగే అలాగే అండి.
మ్మ్ మ్మ్ మమ్మల్ని గుర్తు పెట్టుకుంటూ ఉండండి
ఆ తప్పకుండా అండి
మ్ ఇంకేంటమ్మమ్మ మ్మ ఇంకా
సరే.
బాగా ఎండలు మాత్రం మండిపోతున్నాయి అసలు.
ఆహ్.
ఏంటి దగ్గుతున్నారు మీ హెల్త్ బాలేదా.
జలుబు చేసిందండి
వేడి జలుబు చేసిండుద్దండి కొంచెం మజ్జిగ అలా ఏమి తీసుకొరా మీరు
మజ్జిగ తాగిన పెద్ద తాగ్గదండి
తగ్గదన్న వాళ్ళని మిమ్మల్నే చూశానండి నేను
రోజు మజ్జికి తాగుతానండి నేను
తాగుతారా
ఆ
ఓకే ఓకే అయితే మంచిదేనండి కా ఉమ్మ్
ఎన్ని మజ్జిగ తాగిన ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా జలుబు మాత్రం తగ్గదండి
మీకు విటమిన్ సి ఏదో లోపం ఉన్నట్టుంది
ఏమో
అ విటమిన్ సి కి సంబంధించింది ఏమన్నా తీసుకోండి అప్పుడు కాని కంట్రోల్ కాదు మీకు జలుబు, దగ్గు ఇవన్నీ మా ఇంట్లో మా పాప కూడా ఉండుద్దండి దానికి కూడా అంతే ఇంకా ఏంటండి మరి మీ ఊళ్ళ ఫెస్టివల్స్ లాంటివి ఏమన్నా జరుగుతాయా అండి
ఆ జరుగుతాయి అండి ఫెస్టివల్స్ బాగా జరుగుతాయి ఇక్కడ
ఉ ఉ అంటే బాగా తిరునాల్లాగా అలా చేస్తారా
ఏంటండీ
తిరునాళ్ళంటిగా అలా చేస్తారా
ఆ జాతరలు జరుగుతాయండి ఇక్కడ
ఉమ్ ఓకే మరి లంచూ చేసినారా
ఆ చేసామండి మీకేం పండగలు జరుగుతాయండి
మాకూ నార్మల్ పడుగలేనండి ఏ మనకు ఉగాది ఈ శ్రీరామనవమి, సంక్రాంతి, దసరా ఇలాంటియి చేస్తారండి మాకు ఇక్కడ ఏ గ్రామ దేవత లు ఇలాంటియన్నీ ఏమి ఉండవు
ఓకే ఓకే
ఉమ్మ్ కానీ కొన్ని కొన్ని చోట్లు బావుంటాయి చూసుకోటాయి స మనకి చూట్టానికైనా, స ఎంజాయ్ చేయటానికైనా
ఉమ్ అవునండి బాగుంటాయి ఏం లేదండి చెప్పాలి
ఆ ఇంతకీ మీ సైడ్ వచ్చేటప్పుడు రేప్ ఉగాది ఉంది కదా. ఎలా సెలబ్రేట్ చేసుకుంట
తెలీదండి ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తారో
మీరు చేసుకోరండి
లేదండి
ఓకే ఓకే మీరు చేసుకోరా మరి మీరేం చెస్ కుంటారు పండగులు
మేము క్రిస్మస్ చేసుకుంటామండి
క్రిస్మస్ జరుపుకుంటా మీరు క్రిస్టియన్సా
ఉమ్
ఓకే ఓకే మరి మీకు గుడ్ ఫ్రైడే కూడా వస్తుంది కదా దగ్గరికి
ఆ వస్తుందండి
హ్మ్ గుడ్ ఫ్రైడే ఉన్నయి అన్నీ ఉన్నాయి పొంలెండి బాగా చేసుకోండి మా కోసం కూడా ప్రేర్ చేసుకు చేయండి